హలో హలో హలో హలో
హలో హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందిండి
ఆ మీరు ఒక ప్లేస్ ను అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకోొ ప్రదేశానికి ప్రయాణించ చ్చేటప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపించేది అలానే మీరు ఏమేమ గమనించారు
అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కొంతమందికి వెళ్ళడానికి కూడా పైసలు లేకుండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినంచి ఫ్రీ బస్ సతిన్ నుంచి పేదవాళ్ళకి కూడా అన్ని దేవస్థలాలు చూడ్డానికి బాగా ఉపయోగపడ్డది అలాగే నేను వెళ్ళినప్పుడు అయితే మన ఏ ఊరికైనా నీ అనుమల్ల గుడి హనుమాన్ గుడి
హ
ఒక్క ఊరిలో అనేది ఒక హనుమాన్ గు అయితే ఉంది
అవునండి
అయితే నాకు చాలా నచ్చింది మళ్ళా నేనైతే అన్ని చూడడం జరుగుతుంది
అసలు నేను ఎప్పుడు కూడా చూస్తాను అనుకోలేను కాకపోతే ఈ ప్రయాణం తోటి చూడ్డానికి చాలా బాగుంది
ఆహా
మీరేటైనా వెళ్ళారండి
నేను కూడా ఇప్పుడు మనకు అంటే ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుంచి అంటే ఒకప్పుడు ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు లేకు ఇంట్లో డబ్బు లేకుండా ఎటన్నా వెల్సి వస్తే వాళ్ళని వళ్ అప్పు తెచ్చ మర ఆ తెచ్చుకొని అటు ప్రయాణం వేయాల్సి వచ్చేది కొందరు వెళ్ళకపోయేది అట్లా కొందరు కొందరు దూరం అ వాళ్ళు బంధువులు కూడా కానీ ఇప్పుడు అట్లా కాదు ఎక్కడికైనా సరే ఒక మహిళ స్వేచ్ఛగా పోతుంది ఎట్లాంటి భయం లేకుండా ఒకవేళ క్కనన్న మనక్ దెల్వని ఆ స్టాప్కు పోయినా గూడ పోనీ లే అక్కడ్నుంచి మళ్ళ ఇంకేటైనా ఊరుక్పోవచ్చు గదా అని ఒక ధైర్యం ఉంది మళ్ళా నేను గమనించింది ఏంటిధంటే ప్రయాణాల్లో ప్రతి మహిళ బయటకొస్తుంది ఇప్పుడు మనం ఉచిత బస్ గురించి మాట్లాడుకు
అవునండి అవునండి అప్పట్లో అయితే ఎవ్వరు గూడ అసలు బయటకెళ్ళేవారు గాదు
ఉమ్
అంటే ఇప్పుడు కొంచెం భయమనేది లేదు నేనూ వెళ్ళగలను, రాగలను మళ్ళీ ఎటైనా వెళ్ళగలనని కొంచెం బలమైతే ఉంది ఆడవాళ్ళకి
ఉమ్ మళ్ళా ఉచిత ప్రయాణాల వల్ల వాళ్ళు బయటకు వస్తున్నారు అలానే వాళ్ళకేంగావ్ వాల్లి వాళ్ళకు నేర్చుకునేది ఉండేదుంటే ధైర్యంగా వచ్చి నేర్చుకుంటున్నరు ఇంకెటైనా ఎళ్ళాలన్ అంటే ఎళ్తున్నరు
అవునండి
ఆ నేనూ నా నేన్గుడా ఒకప్ అంటే ఒక్క ఊరు నుంచి ఇంకో ఊరుకి పోయేటప్పుడు గమనించింది ఏంటిదన్టే ఉమ్ ఆ అంటే ఊరు కట్టుబాట్లు అంటరు కదా అట్లాంటి ఊరు సాంప్రదాయ లవి గూడ గమనించిన అంటే ఒక ఊర్లో కొందరు మనుషులు చీరలు ఆ ఎడమ వై వైపేసుకుంటరు కనీ మనం వెళ్తున్న కొద్దీ ప్రయాణం చేసిన కొద్ది కొందరు ఏడమ నుం చి కుడికయితరు ఆ ధో తిలు గట్టుకుంటరు ఇంకా మన సాంప్రదాయలు పాటించ్ చే వాళున్నరు అట్లా ఇగ కొందరు కొందరు ఇప్పుడు ఫ్యాషన్ని ఉమ్ ఉమ్ ఫాలో అవుతున్నరు
అవునండి ఇగప్పటి సాంప్రదాయాలు ఏం లేవు.
ఉమ్ అలానే ఊరికి ప్రతి ఊరికోక ఆ ప్రతి ఊరికి క ఖచ్చితంగ ఒక బాడుంటుంది గుడి ఎలా ఉంటుందో బడి అలానే ఉంటుంది. ఆ బడిలో గురువులు గుడుంటున్రు విద్యార్థులు గుడ ఉం
ఉమ్ ఉమ్
ఉమ్ ఇంక ఆస్పత్రులు గుడా ఉంటున్నయి
ప్రతి ఊరికి ప్రభుత్వ ఆస్పత్రి ఉంటుంది
ఉమ్
కైతే ఇప్పుడన్ని సదుపాయాలు ఉన్నయండి, ఏ ఎప్పడికెళ్ళినా మనం బతికేయచ్చు అనే నమ్మకం అందరికి ఉంది, ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కాని ప్రతి ఒక్క హాస్పటల్ అ ఆద్ చేసుకోవడానికి బన్ పని
ఉమ్
మళ్ళ ఈ ఉచిత బస్సు అచ్చినప్పటి నుంచి ఎక్కడైనా బతికితున్నారు ఎక్కడైనా పని జేసుకొని బతుకుతున్నారు ఇదయితే బావుంది.
ఇంకోటి ఏంటిధంటే ఇప్పుడంటే మనం ప్రయాణించడానికి తారు రోడ్డు డు సిమెంట్ రోడ్లాంటియి వచ్చినయి కనీ ఒకప్పుడు ఒక పది, పదిహేనేండ్లకు కిందట మాత్రం మట్టి రోడ్డు మాత్రం ఉండేది అప్పుడు ప్రయాణం కూడా ఎడ్ల బండులు ఉండేవి అంటే మన తాతలు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు అట్లా ప్రయానించే వాళ్ళు ఎడ్ల బండి మీద కొందరు గుర్రా ఇట్ల బండ్లు గుర్రాల ఇబ్బందులు అట్లా మీకు అట్లాంటివి ఏమైనా అనుభవాలు ఉన్నాయాచూసిండ అలాంటి
అంటే మా నేను చిన్న ఉన్నప్పుడు మా తాత అనేది ఎట్ల బండి అనేది నడిపేవాళ్ళం అంటే మేము కుండ కుండ చేసే వాళ్ళం మట్టి కోసం పోవడానికి అప్పుడు ట్రాక్టర్స్ అవన్నీ ఏం లేవు ఆ ఎడ్ల బండి పట్టుకొని మట్టి తెచ్చుకోవడం మా తాత మమ్మల్ని అట్లా సరదాగా తీసుకు వెళ్ళేవారు మట్టి తీసుకచ్చుకొని చేసుకున్నాడు అలా అనే ఎట్లా ఎడ్ల తోటి పొలాలు దున్నుకోవడం ఆ పొలం నాటేయడం కూరగాయలు పండిస్తారు చాలా వేసుకున్నారు ఆ ఎడ్ల బండ తోటి ఆయన అయి
ఇప్పుడు ప్రయాణం అంటే ఆ ఎడ్ల బండ్లు ఆ ఊరికి ఎప్పుడో ఒకసారి బస్సు లాంటివి ఉండే కానీ ఇప్పుడు కాలం మారిన కొద్దీ ఊరు ఊరుకి ఒక బస్సు ఉంది అలానే బస్సులు కాకుండా రైల్ ప్రయాణం కూడా చేసేవాళ్ళు ఉంటారు మీకు ఎప్పుడైనా రైలు ప్రయాణం ఏమైనా అనుభవం ఉందా
ఏంటండి
ఎప్పుడైనా మీరు రైలుల్లో ప్రయాణించారా రైలు ప్రయాణం గురించి
మేము ఎప్పుడు ప్రయాణించలే అండి ఇందు ఎందుకంటే మనం అంత ఆనంద తిరగలేము
ఉహూ
ఇప్పుడు ఉచిత బస్సు వచ్చింది కాబట్టి అట్లా తిరగడం జరుగుతుంది కాని ఎటు వెళ్ళే వాళ్ళం కాదు
ఉహూ రైల్ ప్రయాణం ఉ రైల్ ప్రయాణం కూడా మంచి ఉంటది ఇప్పుడు బస్ అనేది రోడ్డు మీద ఎట్లా ప్రయాణిస్తుందో రైల్ అనేది రైలు పట్టాల మీద ప్రయాణిస్తుంది అది కొన్ని ఊర్లను కలుపుకుంటూ పోతుంది కొన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ కొన్ని రాష్ట్రాల మధ్య నుంచి కూడా అవుతుంది వ వేరే వేరే మతాలు అంటే వేరేే వేరే ఆ మతాల వాళ్ళు లేకుంటే వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే వేరే వేరే ప్రజలందరూ ఒక చోట కలుస్తారు అప్పుడు కలిసినప్పుడు ఒక్కొక్కళ్ళ మనం మాట్లాడిన కొద్ద్దీ ఒక్కొక్కళ్ళ గురించి వివరిస్తారు అప్పుడు మనం భారత్ అంటే మనం మనంత ఒకటే దేశం మన ధైక్యంగా ఉంటాం అని కులమే కాకుండా అప్పుడు అందరూ కలిసి అందరితో ఉంటే నిజమే అని అనిపిస్తుంది నాకు అట్లా చాలా అనుభవాలయినా అంటే రైలు అనేది బ్రిటిషర్స్ వాళ్ళు ఏసినప్పటి నుంచి ఉన్నది కానీ ఇప్పటికి మనం రైలుల్ల పోయినట్లయితే వేరే వేరే దేశం అంటే వేరేే వేరే రాష్ట్రాల వారు వేరే వేరే ఊళ్ళ ప్రజల వాళ్ళు అందరం కలిసి వెలిసి వస్తుంటే పోతుంటే మనం అంతా ఒక ఐక్యమత్యంగాని చాటుకుంటాం అ కొందరు కళీినడకను కూడా ప్రయాణం వేసే వాళ్ళు ఉంటారు హలో హలో హలో